హలో హలో హలో హలో హలో హలో హలో హలో
ఆ హలో
ఆ వినబడట్లేదు కొంచెం
అదే అండి సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా నా నెట్ ఆన్ ఉంది అట్లనే వైఫై ఆన్ లో ఉంది కాని అయినా ప్రిపేరింగ్ కావాలనే లేటుగా వచ్చింది
అవునా ఏం చేస్తున్నారాండి తిన్నారా
తిన్నామండి ఏం లేదు ఖాళీగానే ఉన్నాం కాలేజీకి వెళ్ళిన వచ్చినాం ఏం లేదండి అండి ఖాళీగనే ఉన్నాం తిన్నం. మీరు తిన్నారా?
ఆ తిన్నాను కాలేజ్ వెళ్ళి మళ్ళీ వచ్చాక చదువుకోరా ఏమి
చదువుకుంటాం రీసెంట్ గానే మా సిక్స్త్ సెమ్ స్టార్ట్ అయింది అట్లా ఎక్కువ ఏం క్లాసెస్ అవుతలేవు అసైన్మెంట్స్ ఇచ్చారు రాసి నెక్స్ట్ వీక్ వరకు సడ్మిట్ చేయమన్నారు అవి చేసేదిందండి అవే కొంచెం రాసుకోవాలి
అసెస్మెంట్ అంటే ఇప్పటికి రాస్తూనే ఉండాలి అవి కంప్లీట్ అయ్యే వరకి నో సౌండ్
అవునండి సేమ్ సిమ్ముకు సబ్జెక్ట్ సబ్జెక్ట్కి టూ టూ ఇస్తారండి అసైన్మెంట్లు ఇట్లా రాయడం టాపిక్ వైజ్ గా టాపిక్ ని గురించి రాయడం
కానీ అసెస్మెంట్ రాస్తే బాగుంటదిలేండి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మంచిగా అనిపిస్తది కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఫుల్ బోర్ అనిపిస్తుంది
కొంతమంది టాపిక్ లో చి ఉంటాయి కొన్ని టాపిక్స్ అయితే ట్వంటీ టు థర్టీ పేపర్స్ ఉంటాయి ఒక్క ఆన్మెంట్
ఉ అవును మొన్న సంక్రాంతి ఎలా జరుపుకున్నారండి మరి
వినిపించలేదండి ఏమో అన్నారు మీరు
మొన్న సంక్రాంతి ఎలా జరుపుకున్నారు
మేము క్రిస్టియన్స్ అండి తెలుగు పండుగలు ఎక్కువ జరుపుకోలే ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తారు వెళ్ళడం చూడడం కాలేజీలో కూడా బతుకమ్మ ఇలాంటివి ఈవెంట్ అవుతాయం అండి
అవును మరి వెళ్లారా
మీరంటే మీరు కూడా సంక్రాంతి ఎలా జరుపుకున్నారు మరి మీరు
జరుక్కున్నాను ముగ్గులు వేయడము పిండి వంటలు చేయడము ఇలానే చేస్తాం సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు ఫస్ట్ లేవగానే అన్ని పనులన్న చేస్త అవును ఇంకా మన దగ్గర కన్నా తెలంగాణలో కన్నా ఆంధ్రాలో బాగుంటాయి కోడి పంద్యాలు పంద్యాలు అని అదని ఇద అని మన దగ్గర చాలా తక్కువ
ఎవరైనా ఉన్నండి మీకు ఫ్రెండ్స్ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా
ఆంధ్ర వాళ్ళు ఎవ్వరు లేరు ఆ చూడ్డమే ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లో న్యూస్ లో ఇలా చూడడం తప్ప ఏం లేదు ఉ
అవునా అండి
ఉ కానీ ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణలో స్పెషల్
బాగా ఫేమస్ అండి అవును చాలా పెద్దగా చేస్తారు మీరు ఎట్లా జరుపుకున్నారండి మరి బతుకమ్మ దసరా
ఈగా బతుకమ్మ వచ్చేసి వెళ్ళిన మాకు ఒకటే రోజు లీవ్ ఇచ్చారు అప్పుడు నేను జాబ్ చేస్తా ఉండే ఆ జాబ్ చేయడం వల్ల ఒకటే రోజు లీవ్ వచ్చింది ఆ లీవ్ వకెళ్ళిన వెళ్ళి ఆ రోజు బతుకమ్మ మార్నింగ్ ఎ లేసి మంచిగా అన్ని పనులు చేసుకొని తలస్నానం చేసి దేవుని దగ్గర పూజ చేసుకొని పువ్వు దింపడానికి వెళ్ళి పువ్వు తెచ్చు కున్నాము పువ్వు తీసుకొచ్చుకొని ఉమ్ అదే పువ్వు తీసుకొచ్చుకొని పువ్వుతో బతుకమ్మను పేర్చి మళ్ళీ దేవుని దగ్గర పెట్టేసి మొక్కి ప్రసాదం కూడా పెడతాము
అవునాండి అన్ని చేస్తారు అండి రకరకాల ప్రసాదాలు
ఆ అవును నాలుగైదు ప్రసాదాలు చేస్తాము
ఫేవరెట్ ఏంటండి మరి ప్రసాదాలలో మీరు ఎక్కువగా ఏం దింటరూ
ప్రసాదంలో ఒకటి బెల్లంతోనే చేసేది ఉంటది దాని పేరు కరెక్టుగా తెలీదు కానీ అమ్మమ్మ చేస్తది బాగుంటది అది బెల్లం కుడుమలు అలా ఉంటది అది బాగుంటది ఉ
చేస్తారండి బతుకమ్మలు చేయడం పూజలు
ఉమ్ బతుకమ్మ జేస్తా పూజలు చేస్తా అన్నీ చేస్తా వంట చేస్తా
వంటలలో ఏమీ ఎక్కువ చేస్తారుండి మీ ఫేవరెట్ ఏంటి మరి
నా ఫేవరేట్ చికెన్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్
చేసుకుంటారా అండి మరి మమ్మీ చేస్తారా మరి మీకు
లేదు నేనే చేస్తా
ఏం చేస్తారండి మళ్ళీ ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా స్టడీ చేస్తున్నారా
ఆ స్టడీనే చేస్తున్నా ఒకప్పుడు జాబ్ చేసేదే అప్పుడు మానేసి ఇప్పుడు స్టడీనే చేస్తున్నాం
హయ్యర్ జాబ్ కోసం అండి మంచి జాబ్ కోసం ఇప్పుడు మళ్ళీ
ఒక మంచి కంపెనీ లో ప్లేస్ కావాలి అని చేస్తున్న జాబ్ అదే స్టడీ
ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా జాబ్స్ చేస్తేనే బాగుంటుందండి
అవును అంతే కదా రెస్పెక్ట్ వాల్యూ ఉ ఉండాలి అని అంటే మనము వాళ్ళ తగ్గట్టు వాళ్ళ ఎలా చదివులో మనం ఇంత చదివి చిన్నప్పటి నుండి చదువుతా ఉంటాం
అవునండి
చదువు చదువువి ఒకటే సారి సైలెంట్ గా ఉండలేము సో మనం కూడా వాళ్ళ తగ్గట్టు జాబ్ చే సి
ప్రతి వాళ్ళకి జాబ్ చేస్తేనే రెస్పెక్ట్ ఏదో ఒక చిన్న వర్క్ వచ్చిన కుట్టు మిషన్ వచ్చినా కూడా దేని వల్ల అయినా మనకు వాల్యూనే ఉంటాయండి అన్ని వర్క్ లు కూడా ఏ పనైనా మనకు ఇంపార్టెంట్ అంట మన డైలీ రోజువారీ లైఫ్లో
ఉ అవును కానీ అసలు ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు జాబ్ చేయడమే వేరు అని అనేలా ఉండాలి మనం
అవునని జాబ్ చేస్తేనే మన కో రెస్పెక్ట్ ఒక గౌరవం ఉంటుంది వాళ్ళకి పురుషులకి సా సమానంగా వస్తారు ఈ కాలంలో
ఆ
మనకని మన జాబ్ బ రావాలి ఇంటి పనులు అన్ని పనులు అన్ని నేర్చుకొని ఉంటేనే ఎవరు మనని ఒక మాట మాటాలకులు ఉంటారు లేకపోతే సమాజం ఎన్నో మాటలు అంటుందండి
అ చాలా మాటారుంటారు ఇంట్లో వాళ్ళు ని బయట వాళ్ళు ని సూటి మట్ని మాట ళతో ఊకే కూర్చుతా ఉంటారు ఆ వాళ్ళ మాటల
డి బయట వాళ్ళకంటే ప్రజెంట్ ఎక్కువగా చుట్టాలి అంే అంటే మనం మన మన బంధువులే ఎక్కువగా అంటారుండి మనల్ని తర్వాత బయట వారు అంటారు కానీ ఫస్ట్ బంధువులే అంటారు ఎంత బాగున్నా ఏదొ ఒక మాట ఆడపిల్లల
మనతో అదే మనతో మంచి మగా ఉంటూనే మన వెనకాల గోతులు తీస్తారు మన చుట్టాలు అయినా పక్కన
మళ్ళెక్కిమ్గా ఉండాలంటే మనకు మనకంటూ ఒక పని ఉండాలి మన అంటూ మీద నిలబడి మనం ఒకరికి
మన కాళ్ళ మీద మనం
ఇ అవునండి ఎవరుొచ్చి మనల్ని ప్రశ్నించారు అవునండి మనం మన మనం చేసుకునే జాబ్తో పాటు మనకు తెలిసిన వాళ్ళకు కూడా సహాయం చేయడం మనకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పడం మనకు కూడా మంచిదండి అవునుంటాయి కదా తె చె మనకు తె ిన మంచిని కొంచెం వేరే వాళ్ళకి పంచడం మనకు వచ్చిన పనిని వేరే వాళ్ళకు తని సాటి వాళ్ళకు సహాయం చేసు
సాతి వాళ్ళలకు ఈ రోజులలో కొంతమంది మాత్రమే సహాయం చేస్తారు మిగతా వాళ్ళ చే కదా స్ార్ం ఎక్ స్వార్ం ఎక్కువ పోమ చనా స్వార్థ పరులు బాగా తయారయ్యళ
అవునండి ఎండాకాలంలో ఎండాకాలం వస్తుందండి ఎండాకాలంలో మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లుండాలి
ఇంంద
ఈ ఎండాకాలంలో అంట మనం ఎక్కువ వేడి పదార్ంతాలు తినకూడదు అవునండి చ జైశరి ఇలా ప తె అండి ఎండాకాలం
తె అవును ఆ పన్న
అతి ముఖ్యంగా మనం పక్షులకి జంతువులకి కొన్ని కనిపించినాక ఒక్కొక్క ప్లేస్లలో వా అట్టర్ పెడితే మనకు మంచిదండి వావి నూరు ఉంటయి వాటికి ఇప్పుడు చెరువులు చిన్న చిన్న కుకుడు గుంతలు అన్నీ ఎండకండి పోతాయండి మా ఇలోనే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నది ప్రేలింక మేలో ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది వాటి వల్ల ఎండ ఎక్కువ అవడం వల్ల మూగజీవులు చనిపోతాయి కదమ్
అవును వాళ్ళకి ఇప్పుడు ఇంటికిెళ్తే పశువులకి మూగదేవులకి నీళ్ళలు పెడతా ఉంటు ప్పం కదా అవి పొలాలక్కడ తాగతాయ తాగ
అవునండి పక్షులు కూడా అండి చాలా వైర్ల వల్ల వాటికి ఇంకా ఇబ్బంది అండి కానీ ఇప్పుడు పక్షులు కూడా చాలా వరకు కనబడట్లేదు అండి అవునండి పూర్వ కాలంలో ఉన్నట్టు ఇప్పుడు లేదండి సమాజం మొత్తం మారిపోయింది టెక్నాలజీ చేంజ్ అయిపోయింది మనుషులు టె టెలివిజన్ ఎక్కువైంది ఫోన్స్ ఎక్కువైపోయినాయ్ సోషల్ మీడియా ప్రతి పని గుడా ఏఐ వచ్చింది అంటారు ఏఐ జెస్తది ఇప్పుడు మొత్తం సెల్లు లోనే వర్క్ లన్ అదే అండి చేతి పనుల అప్పుడు చేతి పనితోనే ఇంట్లోనే మంచి మంచిగా పండించుకొని మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినే వాళ్ళండి మన
ఆ ఇప్పుడు మందులు కొడుతున్నారు కదా అమ్మాయ్ దీని కైనా కూరగాయలకన్ని మందులు గొడుతున్నారు
ఇప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళు చెట్లతో ఆకులతో మూలికలతోనే మందులు వాడే వాళ్ళండి ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మందులు వాడడం వాటి వల్ల మనకి ఇంకా సైడ్ ఎఫెక్ట్ ఉ
ఎవ్వరు గాని ఇట్లా గోలి లేకుండా ఉండలేకపోతున్నారు
షుగర్ డయాబెటీస్ ఇలాంటి రోగాలు రావడం వినడం చాలా కొత్తగా అనిపిస్తది అం డి మీకు ఎట్లా ఎలాంటి జనరేషన్ నచ్చిందండి నైంటీసే ఏ ఇష్టమా అండి ఇప్పుడున్న జనరేషన్ నచ్చుతదా
ఏ ఆ పంతొమ్మిది వందల తొంభై ఏ నయమ్
అవునండి అప్పుడే బాగుంటుంది అండి
అప్పుడే ఆరోగ్యంగా ఆహారం తీసుకునే వాళ్ళు ఆడు
ఇప్పుడు పుడుతూనే చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకోవడం బయట ఇళ్ళొక పది మంది ఇరవై మందినిఏసుకొని తిరగడం చిన్న థర్ త్రీ ఫోర్ మెంబర్స్ పిల్లలు కూడా చిన్న త్రీ మంత్స్ పిల్లలు కూడా ఫోన్ కలవాట ఫోను ఫోనే జూస్తన్నారు అందరూ ఓకే అండి
ఏ